హలో
చెప్పండి మేడం
నమస్తే సార్
నమస్తే అండి ఎలా ఉన్నారు
డైలీ జీవితం రొటీన్ జీవితం ఎలా స్టార్ట్ అవుతుంది పొడున్ నుంచి అలా ఎలాంటి స్టార్ట్ చేస్తారు ఎన్ని గంటలకు లేస్తారు మీరు
ఒక ఎనిమిది గంటలు పడుకుంటాము ఆరున్నర ఏడు గంటలకి లెగుస్తాము
ఆ తర్వాత అండి మీరు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్ ఏది తీసుకుంటారు
డాబర్ రెడ్ పేస్ట్ అండి
అర్ధం కాలే
బ్రష్ చేసే గురించి మీరు అడిగేది
నేను అంటుంది అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ సార్
టిఫంన్ చేసేటప్పుడా ఇడ్లినో లేకపోతే దోశనో
దాంట్లో ప్రోటీన్ ఏది ఉండేది చూసుకుంటారు డైలీ డైలీ ఒక ప్రోటీన్ ఉండాలి కదా ఫుడ్ లో
ఎగ్గండి
ఆ
డైలీ నేను లోపలదిన్న
తర
రన్నింగ్ అండి డైలీ
మ్మ్
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్ ఎక్కువ అంటే క్కువ ఏం కాదు షార్ట్స్ అన్నమాట నా ఫోన్ కూడా నా వైఫ్ తీసుకొని షార్ట్స్ చూస్తది ఇంగ నేను వాడినట్టేగా ఎవరు వాడినా
ఇంకా మీ మధ్యాహ్నం భోజనం ఎం చేస్తరు
మధ్యాహ్నం భోజనం అంటే పర్టికులర్ గానేం లేదు ఏది మిగిలిపోతే దాని మొత్తం నేనే తినాలి ఇంట్లో మధ్యాహ్నం బాక్స్ పెట్ కి వెళ్ళడానికి కొంచెం ఉంటది కదా అది పెట్టుకున్న మొత్తం ఏది మిగిలిపోతే తది నేన్ తింట
అలా అయితే ఫ్యాట్ ఎక్కువ ఇది కదా సార్
ఫ్యాట్ ఎక్కువ అయేది ఏం ఉందండి తగ్గితే మళ్ళీ నైట్ సేమ్ సేమ్ కంటెంట్ ద అంతే క్వాంటిటీతో బడేస్తాం గా మార్నింగ్ సరే కదా సరి
ప్చ్ సిన్మాసేన్ మూవీస్ ఏమైనా చూస్తారా
సినిమాలు అంటే బొమ్మల సినిమాలు చూస్తానండి.
సరిగా చెప్పండి హ్మ్ హ్మ్ వీకెండ్స్ లో ఏం చేస్తారు సార్ మీ మీరు నన్న నన్ను అడగరా మీరు ఏం క్వశ్చన్స్.
మీకన్నీ తెలుసు కదండి మీరే చెప్తారు గా
నా రొటీన్ లైఫ్ గురించి అడగరా సార్ మీరు,
మీరు చెప్పండి ఏం చేస్తారు
పొద్దున్న ఐదున్నరకి లేస్తాను సార్. ఒక గ్లాస్ పాలు తాగుతాను బ్రెష్ చేసి
అంటే పాలు మీరే తీసుకుంటారా గేదెలు ఏమున్నాయా మీకు ఊపించుకుంటారా అదేంటి మీరు తీసుకోరా
మేము ఎలా తీసుకుంటాము కొనుక్కుంటాం కదా మేము సిటీలో ఉ మాకు మేము పాలు కొనుక్కుంటాం.
ఓకే
హ్మ్ ప్రోటీన్ లో ఎగ్ ఎగ్ ఉండేలా చూసుకుంటాం లేదంటే ఓట్స్ ఉంటాయి కదండి ఓట్స్ తింటాం.
హ్మ్
ఇంకా మధ్యాహ్నం పప్పు పప్పు ఉండేలా చూసుకుంటాం. డైలీ డైలీ మీరు న్యూస్ చదువుతారా పోని చూస్తారా
వింటాను రోడ్డు మీద కెలితే అందరు ఏదోఒకటి చెప్తూనే ఉంటారు కదా
ఊర్లో జరిగాయి కాదండి నేషనల్ గా జరిగేయి
నేషనల్ గా జరిగేయి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా మరి అప్డేట్ అయిపోయారు కదా జనం అంతా
నేషనల్ జరిగేయి కూడా మా దగ్గర మాట్లాడుకోం
అందరు మన దగ్గర టీ అపార్ట్మెంట్ నాలెడ్జ్ ఎక్కువున్నారులే
క్రికెట్ చూస్తారా మీరు
క్రికెట్ నిన్నే కదా మేడం ఆర్ సి బి కట్టు కప్పు కొట్టింది నిన్న బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటా మరీ చూసాం.
హ్మ్
మీరు చూసారా.
నాకు క్రికెట్ గురించి తెలియదుండి చెప్తే వింటుంటా తప్పితే
క్రికెట్ గురించి తెలియదంటే మీ సగం జీవితం వేస్టే
సార్ మా క్రికెట్ గురించి ఒకటే తెలుసు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ కు ఒక. ఒక మార్క్ క్వశ్చన్ వచ్చింది దానికోసమే చదువుకుంటాం
ఆ
అంతకు మించి ఏం తెలియదు ఎక్కువ రన్స్ ఎవరు తీశారు ఎవరికి అదేంటి గిఫ్ట్ అవ అవార్డు ఎవరికి వచ్చింది. ఆఆ ఆ రిటైర్ అయిన వాళ్ళు ఎవరికి అది దేనికి కి గెస్ట్ గా వెళ్ళారు ఇలాంటివి అడుగుతారు
ఉ
అ
ఐతే మీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువే ఉందా అయితే జనరల్ నాలెడ్జ్ ఎక్కువే ఉంటదా మీకు
లేదు సార్ జనరల్ నాలెడ్జ్ బిట్ కోసం ఒకటి చదువుతాం అంతే. ఒక ఉ మా ఉపవాసం
ఉ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
సరే సార్.
హలో సరే ఇంకేం చేస్తరు ఈవినింగ్